హలో!
ఆ రా
హా హయ్ బట్టలు పెడితే పైకి అనిపిస్తాది ఇప్పుడు గ్రోత్ ఉంన్నాయి చికెన్ హీటు బాడీ ఇమర్ ఫ్లెక్సిబుల్ లేస్సు
ఊ తిన్నాం ఇంకా బోర్ కొట్టేసింది నాకు చికెన్ తిని తని కూడా
ఉ
మటను మొన్న మదన్పల్లిలో పెళ్ళిలో చేసారు చూడు అంత సాఫ్ట్ గా చేస్తే తినేస్తా
ఓ అంటేలైక్ చికెన్ లాగా
చికెన్ కూడా పనికి రాలే దాని ముందర అంత సాఫ్ట్ గా చేసిన ఈరోజు మటన్
అబ్బా కూర బాగ చేసి పెట్టింటారెమో
ఏ మేసినారోఅని నా ఫస్ట్ టైమ్ నా జీవితంలో నేను మటన్ అట్లా తినింది అంటే వేసిందే రెండు పీసులు దాంట్లో ఒక పీస్ బోనో గట్టిగాను ఉండింది కాబట్టి పక్కన పెట్టేశా ఇంకోటి ఫుల్ మెత్తగా ఉండింది కొంచెం పెద్దగానే ఉండింది పీస్ ఆ ఫిసు తోనే మొత్తం అన్నం అంతదిన్న నేను
ద నిది దగ్గర పులివెందల్లో ఒక చెట్టు ఉన్నాదిలే దసినిమా క్యాటరింగ్ అయితే ఇంతలో లివ్ పెడతాడు అవి ఎట్లంటే పాయింటికిమంటని అని చూయిస్తాడు వాడు
అ
ఆయప్ప మంటల్ని పెట్టుకొని ఏంచెప్పాడంటే చూస్తే ఉడుకనట్లు ఉండల్ల తిట్టే హల్ అన్నట్టు ఉండల్ల నమస్తే అన్ననరసింహగ్య హు చిన్నపిల్లొల్లా అ ఆ బట్టర్ అట్లు ఉండలంట చూస్తే ఉడకనట్టు ఉండాలంట తింటే హలో అన్నట్లు ఉండలంట సాప్ట్ గా
హుఅహ్ అహ్ అహ్ అహ్
అడైలాగ్ కీ నవ్వినా వో ఏమో
ఇ హ్ హ్ హ్
అది పాలప్ పల్లుల చిన్నపిల్లోల్ల దగ్గర నుంచి ఇవి పళ్లు ఊస్ పోయిన ముస్లోల్ల వరకు ఈజీగా తినేసేలాగా ఉండలంట
అహ్ హ హ హ
ఆయప్ప నీటిగాఈస్ ని ఇట్ల శ్రేడ్‌చేసుకుంటా డైలాగ్ చెప్తాన్నాడు
ఊమ్ హు హు
ఓరి నాయనా ఏమి కంటెంట్ క్రియేటర్ రా మీరు అనుకోంటి
ఊ ఐనా ఇన్స్టాగ్రామ్ లే పోయింటే ఈ సో ఈ మీడియా ఇవిలంత ఏమైపోయిండే వాల్లు
మీడియా అనే కాదు ఇది నార్మల్ సొసైటీ కూడా డెవలప్ కాదు
ఊ అదొక్కటీ ఎంతా ఇంపాక్ట్ చూపిస్తుందో వరల్డ్లో
ఆ సోషల్ మీడియా వల్ల ఒక స్టాల్స్ గానీ షాప్స్ గానీ ఏదైనా గానీ నార్మల్ గా మనిషి కి మనిషి కి తెలుసుకునే దానికంటే ఫాస్ట్ గా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది అట్లనే ఎక్కువ ఇప్పుడు జరుగుతాండేది బిజినెస్ కావచ్చు ఏదైనా
అవును
హు హు
ఊ
ప్రతి ఒక్క బిజినెస్ వోడు అకౌంట్ ఉంటాయి వాడికి బట్టల షాప్ కాని ఏదైనా గాని
మా అత్తకే లేదు మా అత్త కూడా ఒకటి క్రియేట్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కాని ఆమె పె పెట్టదు దాంట్లో కాబట్టీ నేర్పిస్తే ఏం పెట్టేస్తుంది ఆమెమి
మీ అత్తనా మీ ఆంటీ నా
మా అత్త మా ఆంటీకి చెప్పి చెప్పి చాలా ఏంది ఆమె మేకప్దింతా పెట్టీ ఇలా అంతా చెయ్యి అంటే ఆమే చెప్పి చెప్పి చాలైంది ఆమె పెట్టదు అవ్వదు అదీ క్రియేట్ చేసి ఇచ్చినాం అకౌంట్ అంతా కానీ ఆమె పెట్టదేమో? ఇది ఏమంటే మా అత్తా మా అత్తా అది క్లోత్ షాప్ శారీ షాప్ ఉంది.
ఓ
ఆడ స్కూల్ లో ఒక రూమ్ ప్రిన్సిపల్ రూమ్ ఉండది ఆ రూమ్ లో పెట్టుకుంది ఆమె
వీళ్ళ పాార్క్ పట్పిన్ తెల్సా
ఎవరు ఫారూక్
ఫరూక్ బ్రదర్స్
ఫారూక్ తెలుసు
వాళ్ళు ఏదో బిస్మిల్లా క్యాటరింగ్ అని ఓపెన్ చేసినారంట వాడు కూడా అంతే ఫారూఖ్ వాళ్ళ అన్న ఇన్స్టాగ్రామలో పెడతా ఉంటాడు
ఆహా
పుట్టపర్తి లోనే
ఏ వాళ్ళు ఇష్ మన ఆటో అంకుల్ వాళ్ళ కొడుకు కదా ఫారూఖ్ ఆ
అరే ఆటో అంకుల్కి ఒక కూతురు ఒక కొడుకు రా ఉండేది
ఏ ఆ ఆటో అంకుల్ కాదు
ఆ
ఇస్మాయిల్ అనే ఉండే వాళ్ళు చూడు వేరే వాళ్ళు వాళ్ళు ఓ వాళ్ళ ఆటోలో నువ్వు వచ్చేవాడివి కదా ముస్లిమ్ అంకుల్ రా
ముస్లిం అంకులేరా
ఇస్మయిల్ ఉస్మాయిలో ఏందో పేరు చూడు అ
ఉస్మానా
ఆ ఉస్మాన్ ఆ అంకుల్ కి ఒక కూతు ఆ ఒక కొడుకు ఒక కూతురు ఆమె ఎప్పుడో చనిపోయింది ఎప్పుడో మనకసలు ఊహ కూడా తెలిసినప్పుడే చనిపోయింది ఆమె ఎపు ఇప్పుడు కొడుకు ఒక్కటే ఉండేది వాడి పేరు ఫారూక్
తెలుసు వాళ్లు కాదు, వాళ్ళు ఎప్పుడైనా మార్కెట్కి వచ్చింటే నీక్ ఆడ మార్కెట్లో ఫుడ్ ట్రాక్ పెడతార్ర ఈవనింగ్లొ
ఊహుహు ఫుడ్ట్రాక్ చూసినాకని ఆ మనుషుల్ని చూడలే ఫుడ్ట్రాక్ పెట్టిన మనుషుల్ని
సరిపోయింది ఇది మెయిన్ డో దోశ, ఎగ్ దోశ, చపాతి, ఎగ్ చపాతి, బాల్డ్ ఎగ్, ఆమ్లెట్ ఇవన్నీ దొరుకుతాయాడ గుంట పొంగనాలు ఇవన్నీ
ఊ బాజప్తున్నావు లిస్టు
మనవాడ మనకి బాల్డైస్ చానా ఫేవరెట్రా ఆడ
ఉ
పవర్ఫుల్ ఉంటాది దాంట్లో గోరెంట్ చపాతీలు తీసుకుందామ అనింటే ఆ ఇంగ యేట్లా చావాలాంటాడు చూడు వాడు
ఉ
ఇగ పైకి చూసుకుంటా యే అల్ల జన్నత్కి దర్వాజ ఖలీ రనా శేర్ ఆరాహే అని మనకి తర్వాత ఆడే కనిపిస్తది
బో బో బో ఎంత హైప్ ఇస్తావో మనుషుల
నిజంగా ఎవ్వరు చెయ్యరు తెలుసా పుట్టగొడుగుతో బోల్డ్ ఎగ్
బృందావన హోటల్లో బలే చేసేవాళ్ళు ముందు చికెన్ ఫ్రై కానీ అది ఎగ ఫ్రై గానీ మా డాడీ ఎతుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడా బాగా చేయట్లే నేను చిన్నగ ఉన్నప్పుడు మా డాడీ డైలీ పరోటా, అది షేర్వా తెచ్చేవాళ్ళు చచ్చిపోయేదాన్ని నేను అ తినేకి ఎంత ఇష్టమో నాకు అది ఇప్పుడు ఎక్కడ చేయరు అది మళ్ళీ ఎగ్ ఫ్రోజ్ తెచ్చేవాళ్ళు ఎగ్ ఫ్రే ఎంత బాగుండేదొ ఇప్పుడు ఏడా దొరకదు
ఇప్పుడు బృందావనం హో ఇప్పుడిప్పుడున్న అనుమాటలు నాన్న వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడు నాయుడు అన్ని ప్రతాప్ నాయుడు పప్పు తిన్నా ఉంటడు వాడ
హు
ఫ్లాట్ అయిపోతార
ఆ ముందే ఏం బా చేయలేక్ బానే చేసేవాళ్ళుకాదు అది ఓనరు చనిడిపోయాడుగా మొన్న
ఇప్పుడు ఆ ప్రతాప్ నాయుడు తీసుకున్నారు దాన్ని మా పా ఉంటుంది ఏం కాదు ఒద్దులే అబ్బో చానా రిచ్ ఆ ఇడ గుర్తుకొస్తాన్ మళ్ళీ
హూహుహుహు
ఏమైనా
నాకు తెలిసి నేను ఫస్ట్ శివాజీ నగర్ పోయి రావాలా
పోయ రావాలే
ఉ నాక్ తినేకే అవుతానులో ఏమి అంటే నాకు ఇంకేం అలసరి మొత్తం తగ్గిపోయింది కొంచెం లైట్ గా ఊండ్సున్నాయి అవి తగ్గిపోతాయి ఇంకా వెళ్ళిపోయినాయి తినేకైతాందన్ని కానీ తినలేకపోతున్నా నోట్లో పోట్లే గుంతలో ద్దిగా లే తినీక్ కైతాన్లే తినాలనిపియట్లే ఆకలి ఏయాట్లే నిద్రరాట్లే తలనొప్పి వట్ నట్
ఏం దేశాన్
ఆ
నాకి ఒక చోటోచ్చింది రా అది నేను చెప్పలే నేను
ఏందే
అదే నీ గేట్స్కి వచ్చినాయిజూడు
ఉమ్ ఆహాహా
ఉమ్మ్ రైట్ సైడ్ వచ్చింది
ఆహా ఎందుకలా నువ్వు వాటర్ తాగవా నాకు జేప్పి నువ్వు జేప్తున్నావ
టాగ్ నిన్న నిన్న గాదు మొన్న వచ్చిన్నాక ఇటు గారంట్ పోల్ వచ్చిన్నాక వాటర్ ఉండే కొన్ని పడేసి పోయగాట్టి ట్వంటీ ఫైవ్ లీటర్స్వి తీసుకోని వచ్చు నానా ఫిట్రలేడీస్ స్వాటర్ హలో
హలో
ఆ
ఉమ్మ్ చెప్పు
వన్ జస్ట్ వన్ డేకి ఫిఫ్టీన్ మీలీటర్స్ తాగేసిండు తమ్ వాటర్ నేన్ ఒగన్ నేను షాప్ యాడా వాటర్ తక్కుదాగేది ఫిఫటీన్ లీటర్స్ వన్ డే కి
చాలు
వావ్
ఆ అంతలా అగుతారా ఎవరేనా
మే హైడ్రేటెడ్గా ఉంటామామ్మా అంటే ఎక్కువ తిరుగుతాం గాబట్టి హైగ్రేటెడ్
ఉమ్మ్ అయినా తాగాలి వాటర్ ఎక్కువ తాగ్తేనే
ఉమ్మ్
బీజు అంతే
ఉత్తదే
ఎక్కు తాగ్తాడు
ఏంది వాటరా
ఆ
ఓకే
ఉమ్మ్
వీడికి పే తాగే అలవాటు గూడ లేదు ఏదనా మంచి బ్రాండ్ ఒటి కొనిదామ్మంటే
అబ్బా ఆ హాహా
ఆ
ఆ రో బర్డే రోజు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాం గదా ఇచ్చిన తర్వాత చెప్పాల ఏం మనిషివో ఏంటో తేజ్ నువ్వు ఏమన్నా ఒక మంచి బ్రాండ్ వాటరు ఛీ మంచి బ్రాండు అదేమన్నా మందన్నా తెచ్చిద్దామంటే నువ్వు తాగను కూడా తాగవు ఏం మనిషివో అబ్బా నువ్వు
సరే నేను శ్యామ్ కి ఫోన్ చేసినాక మళ్ళీ నేను బొయ్యి లంచ్ తెచ్చుకుంటా తర్వాత మాట్లాడుదా
ఆ సరే సీ యూ
నువ్ తిను నువ్ తిను చిన్నోడా తిన్ రా నువ్ లంచు
తింటా రా
ఆ సరే సారీ సీ యూ
ఊ